హలో
ఆ చెప్
ఏం చేస్తున్నావ్
ఏం లేదు నువ్వ ఏం చేస్త
ఏం చేస్తున్నావ్
ఆ
ఏం చేస్తున్నావ్?
ఏం లేదు నువ్వేం చేస్తున్నావ్?
నేను ఊడుస్తున్నా
ఆ తిన్నావా?
తిన్నా మధ్యాహ్నం తిన్నావను
ఆ ఇంకా తినుడే బ్రేక్ఫాస్ట్ లేట్ చేసినా
ఆహా ఇప్పుడు ఫై అవుతుంది ఆల్మోస్ట్ ఇంకా తినలేదా.
ఆహ అసలు ఆకలి అయితలేదు ఇక్కడ వచ్చినప్పుటి నుంచి
ఎందుకు అంత సంతోషం తోటి కడుపు నిండిపోయింద
అంతా ఏం లేదు లే
మమ్మల్ని మిస్ అయి బాధ తోటి తినట్లేదా
ఆ అవును
మిస్ అవుతున్నవా నిజంగా మామల్ని
అవును
అయ్యయ్యో
ఆ
మళ్ళీ ఎప్పుడువస్తావు ఇక్కడికి?
తెలీదు ఎగ్జామ్ తర్వాత అనుకుంటా
ఉహు ఎగ్జామ్ తర్వాత అంటే నా బర్త్డే వరకి రాయి ఇక
సరే చూద్దాం
ఉహు
నాదే లేదు ఉక్ తో ఏంది
ఏమి లేదు
రాదు వెళ్తున్నారా బయటికి?
ఆ వెళ్తలే
ఉహు మీరు కుకింగ్ మీరే చేసుకుంటున్నారా, లేకపోతే బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారా? అ
మేమే చేసుకుంటున్నాం.
తీసుకున్నారా సామానాన్ని కు పింకీ కావల్సని
తీస్
ఉహు ఇవాళ ఏం వండుకున్నారు?
భేనీ ఫ్రై
ఉహు ఇంకా ఏం చేస్తున్నారు ఆంటీ, మీ చెల్లి?
ఏం ఏం లేదు పడుకుని ఉన్ ఉన్నారు మమ్మీ కుకింగ్ చేస్తుంది
ఉమ్మ్ హు ఆ గోడను పట్టుకో పైన పైన పట్టుకో ఇంకా వెళ్ళండ మీ తమ్ముడు కాలేజ్ కీ
అవును ఆఫ్ టైమే ఉండే
ఉ హుమ్మ్ బాగుందా కాలేజ్ మీ తమ్ముడిది
ఆ బాగుంది నాకైతే వాపస్ కాగజ్ నగర్ కి వచ్చారు అనిపిస్తుంది
ఏంటి
కాగజ్ నగర్ కి వాపస్ రావాలనిపిస్తుంది
వచ్చేసేయ్ మరి
స్టడీస్ ఎట్లా మరి
కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళొచ్చు అప్పటివరకు ఇటు వచ్చేసేయ్
ఆహా కాలజ్ కూడా ఇక్కడ అద్దు అనుకుంటున్న
ఎందుకు
వచ్చేనె ఆస్ హైదరాబాద్
అది కొన్ని రోజులుంటే అలవాటు అయిపోతాది
చూద్దాం
ఇప్పుడు నువ్వు కొత్త కొత్త కాబట్టి నీకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది నచ్చట్లేదు కొంచం అలవాటు అయిపోయిన తర్వాత బానే ఉంటది
ఆ
అంటే నువ్వు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నావ్ కదా అందుకే బోరు కొట్టి ఇంకా నచ్చట్లేదు
అవును
మేము అందరం వస్తే టైం పాస్ అయిపోతాది అన్నావా
అవును
మాట్లాడు ఏదో ఒకటి ఓస్తా కాలజ్ స్టార్ట్ అయ్యే వరకు
అదే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది
మమో ఇక నేను ఇప్పుడే వచ్చి ఏం చేస్తా అక్కడ
కొన్ని రోజు ఉండి వెళ్ళు
నన్న ఎవరు తీసుకొస్తారు ఎవరు డ్రాప్ చేస్తారు మళ్ళీ
డైరెక్ట్ ట్రైన్ లో ఎక్కి వచ్చెయ్ నేను వస్తా స్టేషన్ కి
ఆహా
లేకపోతే మీ కజిన్స్ ఎవరితోనైనా రా
మా కజిన్స్ ఎక్కడ ఉంటారు వచ్చి
మళ్ళీ పెట్టి వెళ్ళిపోతారు
ఆహా
మీ కజిన్స్ ఉన్నారు కదా హైదరాబాద్ లో వాళ్ళతోనే రా వచ్చి వెళ్ళిపో
రావడం ఓకే మళ్ళీ ఇక్కడికి నేను రాను మళ్ళీ
ఆ హు
చూద్దాం అన్ని సెట్ అయితే వస్తా
ఏంటి
చూద్దాం అన్ని సెట్ అవుతే వస్తా
ఆ సరే
ఇంకా ఇంకా చదువుతున్నావా
ఆ చదువులే ఏం చదువుతాలే మీకా ఫుల్ బోర్ కొడుతోంది పడుకొని ఉంటున్నాం అంతే
ఉహు అక్కడ దగ్గర్లో పార్క్స్ లాగా ఏం లేవా
ఒక పార్క్ ఉంది కానీ దానిలో ఏం లేదు జస్ట్ వాక్ చేయొచ్చు అంతే ట్రీస్ ఉండే ఇప్పుడు వర్షాకాలం అని అతి కూడా కట్ చేస్తున్నారు
అ ఇప్పుడు మొత్తం కరాబ్ అయింది అది
అయ్యో
ఇంకా నువ్వు మీ చెల్లి ఎక్కడ ఎక్కడనా వెళ్ వెళ్లండి తిరగడానికి మాల్స్ ఏమన్నా ఉంటే దగ్గర్లో
మా చెల్లి హెల్త్ బాగాలేదు
ఏమైంది
నిన్న వెళ్ళినాం తిని వచ్చినాం తర్వాత తనగి వాపిరింగ్స్ అయినాయి
అయ్యో ఫుడ్ పడాలి అనుకుంటాం బయటిది
అవును
మీ ఇంకో చెల్లి వచ్చింది కదా తను ఉందా వెళ్ళిపోయిందా
వెళ్ళిపోయింది
హ్మ్ హ్మ్ ఎప్పుడు వెళ్ళండి
ఇవాళ ఆఫ్టర్నూన్ వెళ్ళింది
తానో ఒక్కతే వెళ్ళిపోయిందా
అవును
తనకు అలవాటు అయిపోయి ఉంటది ట్రావెలింగ్ మంచిగా
అ మెట్రో ఉంది కదా
అ ఇంకా చెప్పు
ఇంకా చెప్పాలి
ఉ అంకుల్ ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి
వచ్చేసిండ్రు ఆల్రెడీ
ఎప్పుడు
ఇవాళ మార్నింగ్ త్రీ థర్టీ కి ఇక్కనుంచి ఎయిట్ కి అక్కడ ఉంటాయి అవును
ఇంకా మీకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు కలిశారా
అవును రెండు రోజుల నుంచి ఇక్కడే ఉండేవాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వాడు పక్కడ ఉడి తర్వాత వెళ్ళిపోయింది ఇవాళ అంతే ఇంకా
మీరు వెళ్లార మరి వ వాళ్ళ ఇంటికి
ఆ ఏం డాడీ వచ్చినప్పుడు చూడాలి
ఆహా మీ ఫ్రెండ్ కలుసారా నిన్న
ఆ కలిశారు ఫుల్ యాటిట్యూడ్ వచ్చింది
ఎక్కడ కలిసారు ఎట్లా కలిసారు
ఆహా మా ఫ్రెండ్ ఆహా లేదు లేదు లేదు
నువ్వు ఎవరు అనుకున్నావ్
నేను మా డాడీ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అనుకుున్నాను మా ఫ్రెండ్ కాగా సంకట్లో ఉన్నారు ఇప్పుడు
నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు తను అక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటే తను ఇక్కడికి వచ్చేసిందా
హాలిడేస్ సరిగానే ఇలా నాకీ
ఆ అయినా నువ్వు చెప్పలేదా నువ్వు అక్కడికి వెళ్తున్నావని
ప్పిన
నీ కోసం ఒక్క రోజు ఆగలేకపోయిండా
అడిగిండు కానీ మా డాడీ ఉండ కదా అందుకే రాలే
ఓ మల్లి తను ఎప్పుడొస్తాడు అక్కడికి
ఫిఫ్టీన్ డేస్ లొ
ఉహు కలుస్తారా అప్పుడు మరి
చూద్దాం జులై ఫస్ట్ వీక్ లో అనుకుంటా
ఆహా సరే బాయ్
సరే బాయ్